చెప్పు
మీ ఇంట్లో ఈరోజు ఆవకాయ పెడతారా మా ఇంట్లో అయితే మామిడికాయలు కోసి ముక్కలు పెట్టారు మీకు ము క్కల మీద ఉప్పు కారం వేసుకొని తినడం అంటే ఇష్టమైన
కే పెడతారంట నాకు ఆ కొత్త పచ్చడిలో వేడి వేడి అన్నం నెయ్యి వేసుకుంటే చాలా ఇష్టం పిరిసార్ ఎన్నికాయలు పెడుతున్నారు ఏ వెరైటీ కాయలు అవి
మేము ఒక వంద కాయలు పెడుతున్నాము లెక్టరుకాయాలంట అమ్మా బెల్లం ఆవకాయ అమ్మ బెల్లం అవకాయ కూడా తెస్తుంది అంట ఇక నీకు తెలుస అది ఎలా చేయాలో నాకు ఆ తీపి తీపిగా ఉంటే ఆ పచ్చడి చాలా ఇష్టం
ఆ తెలుసు ము పిన్ని బాగా చేస్తుంది కావాలంటే అడిగి చెప్తాను అన్నట్టు మీ పెరట్లో వేసిన గులాబ్ మొక్కలు పూల్ పూస యా మాఇంట్లో చామంతి మొక్కలన్నీ ఎండిపోతున్నాయి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు
పూశాయే రోజు కి ఐద ఆరు పువ్వులు పూస్తున్నాయి నువ్వు ఆ మొక్కలకి కొ కొంచెం బియ్యం అలాంటివి వేసినాం అనుకో పెరుగుతాయి అవి నేను మొన్న కొ కొత్తగా మల్లె మొక్కను కూడా వేసాను వర్షాలు పడితే బాగా ట్టుంది
అవునా నేను కూడా రేపటి నుండి అలాగే చేస్తాను మన ఊరు దగ్గర చెరువుగట్ట మీద ఉన్న రంగురంగుల పూలు చూసావా అవి చాలా బాగున్నాయి మనం వెళ్ళినప్పుడు కొన్ని కొమ్మలు తెచ్చుకుందాం వాటివి
ఆ తెచ్చుకున్నా ఇక మనకి కొత్తగ దొరికేటి అంట గావే కదా అసలు చిన్నప్పుడు మనం ఆ చెరువుగట్ట దగ్గర ఎంత ఆడుకునే వాళ్ళం ఆ తొక్కుడు బిళ్ళ వామన గుండలు ఆడిన రోజులు మళ్ళీ వస్తే బాగుండు గా కదా నీకు గుర్తుందా మనం ఒకసారి స్కూల్ ఎగ్గొట్టి మారి చింత చెట్టుకి మీదకెళ్ళిపోయినాయి
ఆ ఎట్లా మర్చిపోతాను అప్పుడు మా నాన్న కొట్టిన దెబ్బలు ఇంకా గుర్తున్నాయి నువ్వు అప్పుడు భ యపడి చెట్టు వెనుకాల దాకున్నవ్ కాదా ఇప్పుడు అవని దలుచుకుంటే ఎంత వింతగా అనిపిస్తుందో కదా
అవును అప్పుడు మనకి ఏ కష్టం లేవు ఏ బాధలు లేవు కదా
అవును మొన్న మీ అమ్మ నేర్పించిన గొల్సు కట్టు పూర్తి చేసినావు నువ్వు నేను మా పాతచున్ను మీద చిన్న పూల డిజైన్ వేస్తున్నాను నీ దగ్గరు ఉన్న మేరిసే పూసలు కొంచెం ఇస్తావు నాకు
వేసాను కానీ ఒక చోట ఏంటంటే ముడిపడక అది మొత్తం డిపోయింది పూసలా ఉన్నాయి నా దగ్గర రేపు సాయంత్రం నువ్వు వస్తే ఇస్తాలేని నేను మనం ఇద్దరం కలిసి ఆ కొత్త మెడల్ బ్లౌజ్ కూడా కుటుడు నేర్చకుందాం
ఆ నేర్చుకుందాం మా పిన్ని దగ్గరే పాత టైలరింగ్ మిషిన్ ఉందని అన్నది మొన్న మాట్లాడుతున్నప్పుడు అక్కడ వెళ్ళి ప్రాక్టీస్ చేస్తే మన బట్టలు మనమే కుట్టుకోవచ్చు బయట కుట్టటియాలంటే బాగా డబ్బులు అడుగుతున్నారు వాళ్ళు ఒక్క డ్రెస్ కూడా
అవును సంతలం ఉన్న రంగురంగు దారాలు చూసాను నువ్వు వచ్చేటప్పుడు ఆ పింక్ కలర్ దారం రీల్ కూడా తీసుకొని వస్తావా మరి మనం కొత్త చీరకి కుర్చులు వేద్దాం చాలా బాగుంటది
గాజులు కూడా బాగున్నాయ్ నీకు ఏ సైజ్ పడుతుందో చెప్ అ అవి కూడా కొనేసస్తాను మొన్న నేను కొన్నవి నాకు కొంచెం టైట్ గా ఉన్నాయి అందుకోసమే
నాకా రెండు ఆరు సైజ్ అయితే సరిపోతుది ఎరుపు రంగివి చూడు సంతలో వేడి ప్రజీలు తిన్నావా లేద మని ఆ వాతావరణం ఆరాధి చూస్తే చాలా సరదాగా ఉంటాధి
తిన్నా ను కానీ గాదం ఎకువ నీల్ తాగాను అనుకో అన్నట్టు మీ ఆవ దూడ వేసిందా పాలిస్తుందా ఇప్పుడుది మా ఇంట్లో కొత్తగా రెండు కోడిపిల్లలు తెచ్చారు మా నాన్న అవి చాలా ముొద్దు ముొద్దుగు ఉన్నాయి
ఆ వేసింది తెల్లటి బుజ జీ దూడని పట్టింది గెంతులు ఇస్తున్నాది కోడిపిల్లలకి గద్దలు రాకుండా ఏమైనా చుట్టూ దాని చుట్టూ మా పెరట్లో ఉన్న కుక్క పిల్ల ఇప్పుడు బాగా అరుస్తుంది మీ ఇంట్లో ఇంకా కోడపిిల్లలు ఇంకా పెంచుకుంటారా మంచిగానే ఉన్నాయి అవి
జాగ్రత్తలు చూసుకోవాలి లేకపోతే పిల్లలు ఎక్కపోతాయి వాటిని అవును మొన్న మీ అమ్మ చేసిన సున్నుండలు చాలా బాగున్నాయి అందులో నెయ్యి ఎక్కువ వేశారా లేక బెల్లం పాకం పట్టారా నా కూడా ఒకసారి కొలతాలు చెప్తా నేను కూడా ఇంట్లోనే చేసుకుందాం అనుకుంటున్నా
మా అమ్మ మినుముల్ని బాగా వేయించి పొడి చేసింది బిల్లం కంటే పంచ పచ్చదార వేస్తేనే పిల్లలకి బాగా నచ్చుతుందింట కదా రేపు నువ్వు మా ఇంటికి వస్తే ఇద్దరం కలిసి మరికొని
ఉమ్ సరే వాస్తా స్తారు మరి ఆ నువ్వులు ఉండలు కూడా వద్దమ్మా మా ఇంట్లో కొత్త నువ్వులు ఉన్నాయి అవి నేను తీసుకొస్తాను బెల్లం పాకం సరిగ్గా వస్తేనే అవి గట్టిగా రావు జాగ్రత్తగా ఉండాలి అవి చేసేటప్పుడు
అవును పాకం ముదిరిపోతే పళ్ళు ఊడిపోతాయి జాగ్రత్త అన్నట్టు టీవీలో నిన్న వచ్చిన ఆ కొత్త సినిమా చూసా వా అందులో పల్లెటూరి సీన్లు అచ్చమ్మన ఊర్లాగానే ఉన్నాయి కదా
చూశాను ఆ హీరో వాళ్ళ ఇల్లు మన సర్పంచ్ గారిల్లు లాగే ఉంది ముఖ్యంగా ఆ పాటల్లో చూపించిన గోదావరి గట్టటి ఎంత బాగుందో మనకు కూడా అలా ఎక్కడికైనా వెళ్ళాల అనిపిస్తుంది కదా ఒక్కొక్కసారి
అవును కానీ మనకి అంత దూరం వెళ్ళే ఛాన్స్ ఎక్కడుందిలే సినిమాలో చూసి మురిసిపోవడమే మనకి తెలిసిన విద్య ఆ క్లైమాక్స్ లో హీరోయిన్ ఏడ్చినప్పుడు నాకు కూడా చాలా ఏడ్పోచ్చింది
నాగ్గూడా అలాగే అనిపిచ్చింది, చాలా ఎమోషనల్గా ఉంది, అన్నట్టు మీ వైపు కరెంట్ కోతలు ఎల్ ఇలా ఉన్నాయ్ ఈ మధ్య మా ఇంట్లో రాత్రి పూట అస్సలు కరెంట్ ఉండట్లేదు, బాగా ఉక్కపోత గూడ ఉంది.
ఇక్కడ గూడా అంతే రాత్ తొమ్మిది దాడితే చాలు తీసేస్తున్నారు కరంట్ మనం అరుగు మీద పడుకునే వాళ్ళె ఇంగా ఆ చల్లటి గాలి తగులుతుంది కొత్తగ కొ కొన్నా అయి అది కొన్ని ఆ ఏసీ గూడా కొన్ని గంటలే ఒస్తుంది, బాగ గంటలు రావట్లేదు.
అవును ఎండలూనా అ మొ చెరువులో నీలు గూడా దగ్గాయ్ అన్ అన్నారు మా నాన్న మధ్యానం పూట ఆ తాటి ముంజల్ అమ్ అమ్ముతున్న తిందామా చొలవ చేస్తుంద అంటారు రేప్ సంతలో చూసి తీసుకుందాం ఇద్దరం
మి తోటలో పనినార్ మామిడి పండు ఏం చేసారు అమ్మ వాటినన్నింటినీ రసం తీసి మామిడి తాండ్ర వేస్తుంది నీకు ఆ పండ్ల రసాన్ని పాయ మీద ఆరబెట్టడం వచ్చా
రోజూ అదే పనిలో ఉంది ఇప్పుడు పల్చడి బట్ట మీద రసం బోసి ఎండలో మూ రోజులు ఉంచాలి పైన దుమ్ము వడకుండా సన్న నెట్టు గప్పడం ఐ తే మర్చిపోవద్దు మళ్ళ లేకపోతే దుమ్ము వడితే
అవును లేకపోతే ఈగలు వాళ్తాయి అసలు బాగోదు గదా తాండ్ర భాగా ఎండితేేనే పొరలు పొరలుగా భలే వస్తుంది గదా, రేపు నేను రసన్ తీసేటప్పుడు నువ్. ఊ సాయనికి ఒస్తావా మరి సాయం చెత్తవా నాకు
వస్తాను మరి వ చ్చే మంగళవారం ఊరి జాతర గుర్తుంది ఇగా అమ్మవారు ఊరిగింపు మన ఇంటి ముందు నుండే వెళ్తున్న నువ్వు అప్పుడు వేపాకులతో అలంకరణ చేస్తావా లేక ముగ్గులు ఏస్తావా
నేనూ వాకిలి ముందు పెద్ద రంగుల ముగ్గు వేస్తాను అ మన నైవేద్యం కోసం
అఅఅఅ
అన్ని రెడీ చేస్తుంది జాతరలో ఆ రంగుల రాట్నం ఎక్కుదామ మనం ఈసారి ఆ
ఆ నాకు అది చూస్తేనే కళ్ళ తిరుగుతయ్, మనం ఆ గాజులు షాపులు, తోలు బొమ్మలాటలు, చూద్దాం. చిన్నప్పుడు మనం కొన్న ఆ పీకలు ధర గుర్తుందా ఎంత గోలా చేసే వాళ్ళమో దాన్ బ కోడ్ని గదా
తిట్టేవాళ్ళు గదా అన్నట్టు మన వీధి చివర నా పెద్దమ్మ మనవరాలు పెళ్లి చేస్ సార్ గదా చూసావా నువ్వు
ఆ అవును అన్నీ బంగార్ నగల్ కొత్త మోడల్లా ఉన్నాయ్, ఆ హారాలు మెడ నిండా చాలా బా. బావున్నాయ్ కానీ ఆ పెళ్లి భోజనాలు కూరలు కూడా సరిగ్గా ఉడకలేదని అందరు అంటున్నారు వంటలు వాళ్ళు హడవిలో ఉప్పు కారం వేయడం మర్చిపోయినట్టున్నారు
నిజమే నేను కూడా అదే గమనించాను చాలా మంది అలాగే అన్నారు
మొన్న కోషిన ఆనపకాయలో విత్తనాలు ఎండ బెట్టావా వచ్చే వర్షాకాలం నాటికి మనం ఇప్పుడు అన్ని రెడీ చేసుకోవాలి మంచి ముదురు గింజలు ఏరి పక్కన పెట్టుకోమరి
ఆ ఎండ పెట్టిన బూడిద కలిపి ఒక డబ్బులో ఎసి ఉంచాను లేకపోతే పురుగులు పట్టి గింజాలన్నీ పాడైపోతాయి కదా నీ దగ్గర ఉన్న పెద్ద బెండకాయ ఇత్తనాలు కొనినాకిస్తవ మరి
ఆ ఇస్తాను అవి చాలా బాగా కాస్తాయ్ ఒక్క చెట్టుకి పది వస్తా స్తాయ్ నేను వాటిని పాత క్లాత్ లో కట్టి మేకుకి తగిలించి ఉంచాను మన మీసర్ తో ట్టలు తీగజాతి మొక్కలు ఎక్కువగా వేద్దాం
ఆ వేద్దాం అన్నట్టు పక్క ఊరి కొండలో జలపాతం బావుందంట మొన్న వర్షానికి నీళ్లు కూడా బాగా వచ్చాయని అందరు అంటున్నారు మనం కూడా ఈ ఆదివారం ఒక ఒకసారి వెళ్ళి చూసొద్దామా
వెళ్దాం కానీ అక్కడికి వెళ్ళాలంటే చాలా దూరం నడవాలి నువ్వు గట్టిగా నడవగలవా లేక మధ్యలోనే ఆగిపోతావా మనం ఇంట్లో వండుకొని పొలం పొట్లం గట్టు
నడవగలంలే చిన్నప్పుడు ఆ కొండలన్నీ తిరిగి వెళ్ళిన వాళ్ళమే కదా అక్కడ నీళ్ళలో ఆడుకుంటే చాలా సరదాగా ఉంటుంది నువ్వు ఒక కెమెరా తీసు కొని ర మనం మంచి మంచి ఫోటోలు తీసుకుందాం అక్కడ
అలాగే తెస్తాను కానీ ఛార్జింగ్ ఫుల్గా ఉంచుకోవాలి రాత్రి పూట అస్సలు కరెంట్ ఉండట్లేదు కదా ఫోన్ ఛార్జింగ్ ఎక్కుతుందో లేదో మనం మేడ మీద పడుకునేటప్పుడు ఆ చల్లటిగాలి ఎంత బాగుంటుందో
అవును ఆకాశ్ లో నక్షత్రాలు అవన్నీ చూస్తూ ముట్ట ముచ్చట్లు చెప్పుకునే వాళ్ళం కదా కింద ఉంటే ఆ దోమల గోల భరించలేం నువ్వు రేపు వచ్చేటప్పుడు వేపాకు పోగ కూడా పట్టుకొని ర సరే మరి ఇక నేను ఉంటా